లో
హలో
హలో విన్పిస్తుందా. చెప్పండి ఏం చేస్తున్నారు.
ఒక గల
నాకు ఒక ఐదు వందల డబ్బులు వేసి మీరు సహాయపడగలరు.
లేదండి నిన్ననే మా ఫ్రెండ్ కొట్టేేశాను బయటకి వెళ్ళంటుంగా
అవునా
అ ఒక అక్కకు నూట యాభై రూపాయలు కొట్టేస్తే
మీకు నాకు అవసరం ఉండే అండి డబ్బులు.
ప్రస్తుతానికి
మరి ఎందుకు అడిగారండి మీకు ఏ విధంగా సహాయపడగలను అని.
ఏదో జస్ట్ క్యాజువల్ గా చెప్పానండి.
నేను ఏదో నిజంగా అనుకోని డబ్
అయ్యో డబ్బుల్లేదండి ప్రస్తుతానికి.
సవ్ వంద రూపాయలన్నా కొట్టండి తినడానికి వెళ్తాను బయటికి పద్దుండి బిన్న లేదా
స్తానండి లంచ్ క వెళ్ళండి తినండి బాగా హాస్టల్ ఫుడ్ తినండి బయట ఫుడ్ తినకూడదు మీరు.
హాస్టల్ ఫుడ్ డైలీ హాస్టల్ ఫుడ్ అంటే కష్టమండి.
తప్పదండి తినాలి వడ అంత బాగుండదు ఫుడ్ బయట అలవాటు చేసుకో.
మీరు వంద రూపాయలు ఇయ్యండి నేను బయటకి వెళ్ళి తింటాను.
హ్మ్
హ్మ్ మీరు వంద రూపాయలు వేయడానికి ఆలోచిస్తున్నారేంటి.
వంద రూపాయలు లేదండి ముప్పై రూపాయలు ఉందండి అకౌంట్ లో.
వద్దులేండి మీరే దాచు
అదే వెయ్ లాంటే వేస్తాను చెప్పండి ఇప్పుడే వేస్తాను అట్లా హ అదట్లో అసలు క లో బ్యాలెన్స్ అని చప్పపిస్తంది అనేసి నేనే ఏం చేయాలో అర్థం కాలే
అవునండి మీరు ఎంత వరకు చదువుకున్నారు
ఆ
మీరు ఎంత వరకు చదువుకున్నారు
మంచిగానే చదువుకున్నానండి ఒక ప పదో క్లాస్ వరకు
అంతేనాండి ఎందుకని ఎక్కువ చదువుకోలేదు
ట్రస్ట్లు ఏ చదువుకోలేదండి ఇప్పుడు చదువుకోవాలనిపిస్తుంది కానీ చదివించే వాళ్ళ ఎవరురండి అంతే అండి ఏం చెలేదు ఇంకా
నేనైతే ఆరో క్లాసే చదువుకున్నానండి
ఆరో క్లాసేనా మంచిదే కదండడి నేనే బెస్ట్ మీకన్నా
నాకు అక్కడ చదువుకోరా ఏం చేయాలో చదువుకుంటే బుర్రలోకి ఏం చేయాలలో అర్థం కాక వదిలేశా
ఉ అకాే మరి మా పరిస్థితి కూడా ఆ కాలం తిక్కకాలం చదువుకోలేదండి బాగా హ
ఏందో ఈ బాధలన్నీ ఎప్పుడు బాధలు తిరుకుతాయి ఏమో
మామూలు అండి అందరికి ఉంటాయివి ఇడ చెట్లు అన్నిీ బాగుండది తెలుసా మామిడిపండ్ల చెట్లు కొబ్బరి చెట్లు అది చెలద ఏ దగ్గర అంటే మాకు దగ్గర లేవు పక్కన పక్కన కనపడిస్తాయి మంచి కనపడిస్తాయి చూడ్డానికి
మీకే బాగుంది కదండి హాస్టల్లో చూడ్డానికి
బయట చూడడానికి చెట్టు బాగుంటాయి ఇం మాకు మా రూమ్ ఉందదా కక్క ఉందా
ఆ
ఇక అయితే ఆ ఆక్క రూమ్ ఉందరా ఆ మంచిగానే వస్తుంది జీతమ్ ఆ ఆక్క అయితే అది కలబంద చెట్టు తులసి చెట్టు గులాబ్ చెట్టు
ఆ
అని పెంచుతుంది
అవునా
రోజు నీళ్ళుస్తుంది రూమ్ బయట కడుగుతుంది నీట్గా అక్క అక్కకి మంచిగానే వస్తుంది జీతము
మంచిదేళ్ లే అట్లా పెంచుకోవడం మంచి అలవాటే
నాలుగైదు చెట్టు పెట్టింటుంది వాళ్ళకిే పూలు పోస్తుంది గులాబ పూలు
ఆ అమ్మాయి మీ బ్రెండ్ ఎక్కడికి వెళ్ళిందండి మీ ఫ్రెండ్ ఇక్కడికి వెళ్ళి అమ్మాయి
అ ఉంట పోయిందండి
అవును కదా ఓకే అండి
రోజు మార్నింగ్ ఏడు గంటలకే బయలుదరిందండి
తాతో మాట్లాడాలనిపిస్తా ఉంది అందుకని
ఏమండి
తనతో మాట్లాడాలని ఉంది మాట్లాడదామని
లేదండి అమ్మాయి జర్నీలో ఉంటుంది కదా పనుకొని ఉంటుంద తెలిసి
ఓకే ఈజీ బాగా రాయి
రేపు ఎగ్జామ్ ఈరోజు కాదు ఆ
ఎక్కడున్నారు మీరు ప్రస్తుతం
ఆ రూమ్ బయట అండి
అంటే మీ ఇంట్లోనా లేకుంటే బయట
హాస్టల్లో హాస్టల్లో ఉన్నానండి ఇంటిలో కాదని ఆ
ఎందుకుంటున్నారు హాస్టల్లో
హాస్టల్లోనా మీరు ఎందుకుంటున్నారండి హాస్టల్ల్లో
పదవ తర్గతి వరకు చదివిన అన్నారుకదా
ఆ ఏదైనా పనికి పోదా మని ఏమైనా నేర్చుకోవాలి కు ట్టుమిషన్ అలా ఉంటుంది కదా ఏందబ్బా ఆ మగ్గం వర్కులు కంప్యూటర్ వర్క్లు అవి ఏదో అంటారు కదా అవి నేర్చుకుందామని ఉన్నానండి హాస్టల్లో
మీ ఊర్లో లేదా ఎ
మా ఊర్లో లేదండి మా ఊరు పల్లెటూరండి అందుకే ఉన్నానం నేర్చుకుందామని
అవునా హ్మ్
మా ఫ్రె మా స్నేహితులు చెప్పింటే వచ్చినాను ఇడ కానీ ఏమి చూసుకోవాల ఎక్కడికి బోలే
ఆ మరి ఎట్లున్నట్లయితే ఏదో ఒకటి చూసుకోవాలి కదా
వర్షాలు వస్తున్నాయండి రోజు ఇక్కడ
ఆ ఆ వర్షాలు మామూలుగా గొడుగు తీసుకొని కష్టం చేయాలి తప్పదు
నాకేమీ తెలదండి ఇక్కడ అందుకనే నువ ఇక్కడ కూడా అట్లే టైం వేస్ట్ చేస్తా ఉన్నా
ఏదో ఒకటి చూసుకోండి అదే ఏదో ఒకటి చూసుకోండి తొందరగా
చూసుకోలి చూసుకోవాలని నేర్చు మీక ఏమైన్నా వచ్చా కొంచెం తెలిసి చెప్పండి మాకు కొంచెం
నాకు ఏం రావండి
హ్మ్
హ్మ్ నేను నీకన్నా తక్కువ చదువుకున్నాను నాకు అసలు ఏం రాదు
అదో ఇది మగ్గాలు ఏది తెల్ దంటారు మీరు వచ్చినారంటారు ఏందబ్బా
నేను ఊర్లోనే ఉన్నానండి రూమ్ లో
అవునా అయితే పర్లా
నాకు సిటీకి వెళ్ళాలంటే భయం వేస్తుంది కొంచెం అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది అక్కడ మనుష ఎట్ల ఎలా ఉంటారో అని భయం
చెప్పాలండి ఇంక అలవాటు చేసుకోవాలండి దాంలకి ఎట్లా ఉన్నా కూడా పోవాల్సిందే తప్పదు తెలుసుకోవాల్సిందే తప్పదు
ఎలా రాసి పెట్టి ఉంటే అలా దేవుడు ఎట్లా నడిపిస్తే అలా నడుత్తం
హ్మ్
కాండి మా ఫ్రెండ్ అమ్మాయి మెసేజ్ చేసిందా మీరు మెసేజ్
లేదండి నేను కూడా ఏం ఆ పాపకు మెసేజ్ చేయలేదు నాకూ చేయలే ఆ పాప
ఎందుకని
నా కమ్మలు పోయినాయండి ఎలా పోయినాయో తెలీదు నాకైతే
అయ్యో బంగారువా
బంగారం ఏమి వేసుకోలే లేండి కొత్తవండి ఒక రెండు రోజులు కూడా పెట్టు మక్కలో సరిగా మొర్రలు అది అన్ని దాని లో అట్లాస్ట్ మొత్తం మొత్తం సెట్టే పోయింది ఎక్కడో పడిపోయిందది చెవిలోంచి ఎట్లా పడిపోయిందో తెలీదు
అయ్యో
ఇక్కడికి వస్తానని తెలిసే ఏమి గోల్డ్ పెట్టుకోచ్చుకోలేదండి
అవునా
హాస్టెల్లో లో కదా ఎలా జరుగుతుంది తెలిదనేసి
హ్మ్ అంతే ఏదో ప్రస్తుతానికి దీనితో గడిపేస్తున్న
బైట ఏమైనా ఫుడ్ తినరా మీరు మంచి మంచి గా
ఎప్పుడోసారి బిర్యానీ అండి అంతే
ఆ అంతేనా
అంతే ఏమన్నా చూసేస్తా అంత ఇంకా అంత వరకు ఇంకా ఫ్రూట్స్ ఇంకా అంత ఇంకేం తినండి బయట
ఆ
హ ఇలాచ్చటి
ఎక్కడటీ
ఇక్కడ ఎన్ థాగను ఆండీ అడ ఎధో మాకి కొంచం ఒకటి ఇన్స్టిట్యూట్ ఉండే అక్కడ ఆ కోచింగ్ సెంటర్ ఏదో అడ బాగుంటుంది ఇంకో చోట ఆటు సైడ్ పోతే అది బాగుంటుంది నీకు తెలిదండి చెప్పడానికి నేను నాకే సరిగా తెలిదు
వస్తే నేను మీ దగ్గర రావడం మంచిదేనా అండి బాగుంటుదా
ఏందండి ఫుడ్డా
మా ఊర్లో ఉంటున్నాను కదా నేను అంతా ఓకేనా మీరున్న చోటకి
అ ఓకే అండి కొంచెం ఆహారం సరింగా ఉండదండి ఉమ్
భయం నాకు వస్తే ఏమి ఇబ్బంది పడ పడాల్సిన అవసరం లేదు కదా
ఏముండదు కొంచెం అన్నం సెట్టు కాదండి వాతావరణం పర్లే అనమే కొంచం
కొన్ని రోజులు అలవాటు చేసుకుంటూ అవుతది లెండి
హ
హ
ఇంకా ఏమన్నా కాయలు తెచ్చుకొని తినాలి ఫ్రూట్స్ అంటారు చూడు అవి ఉ ఇంటి నుంచి పొళ్ళు చింతకులు కారం పళ్ళలు ఊరగాయలు తెచ్చుకుంటే సరిపోతుంది
తక్కువలో దొరుకుతాయండి అక్కడ
అమ్మో ఏంది లేదమ్మో అంతా రేట్ లేడా తక్కవట్లకి ఏంది చిక్కవమ్మా ఇక్కడ
కిలో యాపిల్ ఎంత ఉంటుంది
నూరు రూపాయల పైన ఉంటుంది
ఉమ్
నాలుగు మూడుగురు సక్రమంగా రాదే ఇక్కడికి వచ్చినప్పుడు నుంచి ఏం ఫ్రూట్స్ కొంలేదండి కొండేది ఒకటి పుచ్చకాయ కొన్నాము ఒకసారి ద్రాక్ష కొన్నాము అంతే
మల్లెటూర్లలోనే మేలు కదండి తక్కువ దొరుకుతాయి
తీసుకోరండి ఈసారి తమ ఇఊరు సైడ్ కాల్ చీనకాయ ఆ చీనకాయల్ అవి పండితార్ కథ తీసుకోరండి
ఆ సరే తెస్తాలేండి
హ ఇంకా ఏం పండరా చినకాయలు ఒకటేనా
అంతే అండి మేము అంతే అంత మించి ఏం పండించం
వర్షం వస్తుందమ్ మరి ఇంటికాడ
ఆ పడుతుందండి చిన్నగా
ఉహు ఏందో ఎప్పుడు ఏందో వర్షం వస్తే వర్షం అంటాము ఎండొస్తే ఎండ్ అంటాము ఏందో బతుకుల
ఎన్కి తట్టుకోలెం
హ
అంతే ఇంకా
ఇప్పుడు అవి నేడుకాయలు బాగుంటాయి తెలుసా ఇప్పుడు మళ్ళా నేడు కాయలు
దొరుకుతాయండి అక్కడ మీకు
మోజు రేట్ల అమ్మా ఒక నూరు గ్రాములు కూడా కలిసి ఎంతో ఎవురు రూపాలో నూట యాభై రూపాలో వయిదారు కాయి వస్తాయో లేదో అమరి మనసుడే తక్కువ కొంచెం
ఉ
ఇంగా రేట్లండి అన్ని రేట్లే ఈడ
అ
ఉ
ఉ తప్పదు మనం మంచిగా తిని ఉండాలి అంటే ఏదోటి ఎంత రేట్ అయినా పర్లేదు కొనాలి
పప్పదు తినాలి బతకాలి అంటే
అదే చెప్తున్నా కదా ఏదో ఒకటి